హలో
తిన్నవా
లేదు మా అమ్మ పనుకోంది నేను ఇంకా మాట్లాడు తవునా చపాతి ఎంత సేపు లే అని
ఉహ్ టే ఈ మాకు ఏంది వెజిటబుల్ రైస్ పెట్టినారు.
యదే ఏం బెట్టలేదంట్లే దాంట్లోకి
ఉహ్ రైతా అట్లా వెజిటబుల్ రైస్లకు రైతా ఎట్ల తింటారు.
అదే గదా
ఉహుహ్
ఉహుహ్
మధ్యానం మేమో బెండకాయ కర్రీ జేస్ కుము
హ.
అవి కూడా ఎట్లాగో వా కింద ఏస్తున్నారు. ఆడ తీసుకోపోవడానికి ఈడ తీసుకొచ్చేస్తున్నారు మరి ఎందుకువేస్తున్నారో తెలీదు.
ఆ.
ఇంకా అవి చూసి అక్క తీసుకొచ్చింది తేట్లో కొన్ని బెండకాయలు కొన్ని చిక్కుడుకాయలు
ఊ. అంతే లే ఏదో ఒకరు ఒక పూట కప్పు కూరు అయిపోయ.
తీసుకొస్తే ఇంక బెండకయలు ఈ రోజు చేసుకున్నాము ఆ చిక్కుడుకాయలు సర్లే ఫ్రిడ్జ్ లో వేసి. నాఓల్సి.
ఆ.
రేపు చేయొచ్చులాని.
ఆ. తినేసారా అయితే.
అదే తింటా ఉన్నాం ఇంకా కర్రీ కొంచెం ఉనింది ఇంకా ఊరగాయ ఇల్లా ఊరగాయ వేస్. కొని తింటాన్న అది చప్పగా ఎట్ట తింటాం అని చెప్పి. ఊ.
హూ.
ఎందో ఎందో పడతాన్నాయి మనకి తప్పక.
ఈ ఒక్క నెల ఉ ఉంటాయి సరే పిండి కదా ఇప్పుడే రావాల ఆమెకి ఇవన్నీ.
అదే కదా ఈ నెల నెల ఆ నెక్స్ట్.
బాయ్ బయ్ చెప్పేసి వెళ్ళలిపోయిను ఉంటాం అందరము.
ఊ అదే గదా హ్యాపీగా. అ. నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో ఒకసారి అడుగుదాం అందరిమీ రూమ్ గురించి అంగాన్ ఒప్పుక్కో. క్ పోతే. ఇంకా చెప్పేస్తే మనకి నెలాఖరి కెట్ట. అయిపోతది కదా.
నేను అప్పుడే చెప్పిన అప్పుడైతే ఉంచు. చెస్తాలమ్మా కొన్ని కొన్ని అన్ని మార్చంలే అనిద్ది. ఇప్పుడు ఏందో ఉంచనంటాంది కదా.
ఆ ఆ రోజు నాకు చెప్పిన రోజు అందరు ఉన్నారా ఇంక మళ్ళీ అందరు ఉన్నప్పుడు అడిగిత్. దీనట్టా వద్దన్. వద్దనే చెప్తది నార్మల్గా అడుగుదాంలే అని చెప్పి నేను గమ్ముగా అయిపోయినాను. నెక్స్ట్ మంత్ ఒక్ సారి. అట్లాగా అందరూ ఉంటాం కాబట్టి ఒక రోజు అడుగుదాము లేదు మీ. మీ అంకులు ఒప్పుకోవట్లేదు అది ఇది అంటే ఇంకా మంత్ వరక్ ఇచ్చేది తర్వాత ఇంకా.
ఊ.
ఆ రోజు అన్ ఆ రోజే చెప్పకుండా అంటే మళ్ళీ అడ్వాన్స్ ఇదిగదా. రెండు రోజులాగి ఇట్లా ఇంటికెళ్తామాంటి మాదయిపోయింది మేమింటికెళ్. స్తాము టికెట్ చేస్తాం మళ్ళీ వేరే పీజీ అంటే అడ్వాన్స్ పెండింగ్ బట్.
అవునవును.
ఉ పైన ఫోర్త్ ఫ్లోర్ లో ఉండే వాళ్ళకి వాళ్ళు ఇట్లాగే వెకేట్ జేస్తామంటే వాళ్ళొచ్ సంవత్స. దాటిపోయింది.
ఊమ్
అడ్వాన్స్ గురించి అడిగితే సంవత్సరం అయిపోయింది గదా దాన్ తర్వాత చూసి కట్ జేసు కొని అప్పుడు ఇస్తానని చెప్పిందంట
ఆ అబ్బా కనీసం ఎంతోకంత ఇయ్వాలె గదా ఐదొందలు పట్టుకోను అప్ పదహేనొందల్లో గూడ మితా వేయి రూపాయలన్నా ఇయాలి గదా
ఆ వెయ్ రూపాలిస్సదేమో ఇంకామ్మాయుండి అది గూడ మనం ఎందుకొదులుకోవాలక్క
నిజమే ఊరికనే ఏమన్నా ఒస్తున్నాయా మనకి దానికోసం ఎంత కష్టపడుతున్నాము
ఊమ్ అందుకే ఒకసారి గట్టిగా అడుగుదాము అప్పటిక ఒప్పుకపోతే ఇంక ఇచ్చ ఇచ్చిందే తీసుకోవాలా నేను ముందే చెప్పినాను కదా అంకీ
ఉ ఉమ్ ఇమ్ కథ భలేవుంది ఇమ్ గురించి ఒక బుక్ రాయచ్చు కథలు కథలుగా
అడ్వాన్సు వెనకి తీయాలంటే పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది
ఉమ్మ్ అదే మా మా ఇంట్లో అడిగినారు ఏమక్క ఐదు వందలు తగ్గించి యిచ్చేది నేలంతా ఇంట్లోనే ఉన్నావు గదా అంటే ఇప్పుడమున్న సిచువేషన్ లో మనమేం మాట్ల మాట్లాడు కుడదులే అని నెక్స్ట్ మంత్ మాట్లాడతలే పొయ్యి అని జెప్పినం
నేను అదే అనుకున్నాను నువ్వు వచ్చి అడిగి నువ్వు వస్తావేమో అనుకున్నా
సరేలే ఇంకానే నేను ఉంటా ఇంకా నేను ఆమె మిమ్మల్ని ఊరికినే అడుగు తా ఉంటది ఇంకా ఇంకా పాప అట్లా కావాలి ఫోన్ పే కానింగ్ కాబటి ఈ సరీంకెట్లో కట్లా ఇచ్చేయి ఇంకేం జేద్దామని చెప్పి చెప్పిన
నువ్వు ఎట్లాగో నెక్స్ట్ వచ్చే సారికీ ఆ ఎంత లేదన ట్వంటీ డేస్ ఉంటావు కాబట్టి నెక్స్ట్ మంత్స్ యిచ్చేటప్పుడడుగు ఒక ఐదొందల్
మీరట్ట ఐదు వందలు పెంచుతా ఉన్నారు కదా నేను ఈ అసల్ మంత్ అంతా లేను గదా ఓక్ పది రోజులే ఉన్ టా ఉనిందా అనీ చెప్పి అడుగుతా ఉ ఉ
ఐదొందలు ఈ ఐదొందలు పట్టుకోనిస్తే సరిపోతది
అంతే
నేను చెప్తే నాకు సంవత్సరం దాటిపోయింది ఏం చెప్పలో
అయినా దన్ ఎంతోకొంతిమ్మంటా ఇగా బిస్ సందలే చెప్ ఆ మనం ఎట్లా ఆగస్టు స్టార్టింగ్ లో అడగము గదా ఈ జూలై ఎండింగ్ కి అట్ అడిగితే మళ్ళ ఆగస్ట్ కి మనం ఒక ఫైవ్ డేస్ తర్వాత జెప్పినా గాని అమె స్ సరేలే అంటది అదే అడిగి వెంటనే కాళీ చేస్తామంటే అంకి కోపం వస్తది
ఊమ్ అవును జూలై లాస్ట్ లో అవును జులై లాస్ట్ లొగా నడిగినామని ఓ ఒకసారి ఒక రోజు మామూలుగా వర్
ట్వంటీ సిక్స్ అట్లా అడిగినం అనుకో అప్పుడు చెప్పే బట్టి దాన్ని బట్టి తెలుస్తది కదా
దాని తర్వాత మళ్ళీ మనము ఆగస్టు సెవెన్ ఎయిట్ ఆ టైం లో
కుక్కర్
ఆ అప్పుడు చెప్తే
ఆ
సరిపోతది అంటే టెన్ అప్పుడు చెప్పినా ఒక ట్వంటీ డేస్ ఉంటది కాబట్టి సరిపోతది టెన్ డేస్ ముందు చెప్పిన సరిపోతుంది ఉమ్ అది సంగతి ఉమ్ అక్క ను మాత్రం అసలు ఎన్నిసార్లు చెప్పిందో అక్క నేను వెకేట్ చేస్తాను నేను వెకేట్ చేస్తా అని
ఆహా ఒప్పు కోట్లా ఏం లేదు లెండి
ఉమ్ ఉహుమ్ ఉంటే కదా రోజూ బయటా ఉమ్
ఉమ్
అసలు ఇంగి అ ఈ అక్కకి గ్యాస్ ఎక్కువ అవడం కారణం అంటే సగం ఇదే
నీచమే
ఉమ్ ఆయి ఆస్కడ అసలు ఇడు ఆక్క ఈ అక్క కన్నా కొంచెం ఒకసారి కాకపోతే ఒకసారైనా క్యారీ దొరుకుతది ఈ అక్కకి అసలు దొరకదు
నిజమే ఈ అక్కయితే ఎప్పుడు తీసుకోపోకుండా ఉన్న టిఫిన్ తినేసి వెళ్ళిపోయేది మళ్లా అసలు మధ్యానం తింటుందో ఉ తిన్నదో ఒక్కొక్కసారి జ్యాస్ తేచ్చుకొని తాగుతుంది అదే సరిపెట్టుకొని యేస్తది అందువల్ల అక్కకి హెల్త్ గూడా పడైపోతాంది అసలు
అది అందుకే ఈసారి వెళ్ళి చూసుకొని ఒక రోజు ఏమో అడ్మిట్ కూడా అయిందట హాస్పిటల్ లో
అయితే ఫుల్ గా ఈ వీళ్ళ పెట్టే ఫుడ్ వల్ల
హుమ్ కదూ లంచ్ లే పుల్కాసులు ఎవరు ఉంటారని నాకు అర్ధం కావట్లా ఆయన ఏ ధీమా తోటి లంచ్ చెయ్యను అని చెప్తున్నాడు
వాళ్ళ రా టిఫిన్లు దిని వే బతికేస్తారు అనుకున్నారో ఏమో వాళ్ళకి మాత్రం కమ్మంగా కారంగా వెరైటీలు కావాలి ఈ రోజు పూటకొకటి
ఉమ్ ఫైనలు ఉమ్ అదన్న పెడితే సరే అనుకోవచ్చ నిన్న మద్ ఉమ్ పెట్టేది పెడతానే ఏ ఆం ఆ అంకుల్ మళ్లి స్వామి మాలేసా
ఆహా అయ్యో
ఉమ్ నేన్ వాళ్ళను ఎప్పుడో బై ఎత్తుకు పోతా అంటే చూసాం
ఉమ్ ఏమా ఏం సాంగ్
అయప్ప సాంగ్
ఆహా ఈ టైమ్ లో యేస్తారా ఇంకా పోతే గదా యేసేది
ఏమోబ్బ ఏసుకోవచ్చ ఏమో అంటే కొంతమంది మామూలుగ సినిమా యాక్టర్లు ఇప్పుడు వేస్త ఉంటారు కదా
ఆ
అట్లా ఏమన్నా ఉంటదేమొ ఏసుకోవచ్చేమో
ఊమ్
ఈమె వడ్డిస్తుంది దోశలు ఐతే ఆడ నుంచి టే దోశలు ఇంత లడ్డుగా ఉంటాయా
ఆ అవి చల్లగా అయిపోయింటాయి
ఆ లాస్ట్ వీక్ ఏమంటే ఈమె అ నుంచి వచ్చినాక లేట్ అవుతుందని ఈమె పోసింది కొంచెం సేపు మేం పోసినవి బాగున్నాయి వేడి వేడిగా కొంచెం పల్చగా పోస్తాము
ఆ
ఆ చట్నీ కూడా ఈ మధ్య టమాటా చట్నీ చేస్తున్నారు దానికి దానికి బాగునింది నిన్న ఏం చేస్త వము మొన్న త్వరగా లేేసినా నేను సెవెన్ ఫార్టీ కేమో లేసిన నేను అక్క పోతే ఆడ దోసలు దోసలు వచ్చినాయమ్మా అవి ఊతప్పం కానీ మందంగా ఉన్నాయి ఆమె పోస్తాననింది ఆమెనీ అడగడానికి ఇంకా చాలా మంది ఉన్నారా నేను అడిగితే మళ్ళీ యడ అందరు అడుగు తరు ఆమె ఇవే ఏసుకోమ్మ అందరు అడుగుతారని చెపి మొహానే చెప్తే మళ్ళీ ఎందుకులే చెప్పిన మోహటానికి పోయి ఇయే ఏసుకొచ్చుకున్నా
అంతేలే అందరూ ఉన్నప్పుడు ఆమె అటన్న అనే రకమే అన్నయినా అంటది
ఆ ఓక్కరే ఉన్నప్పుడైతే వేస్తది కాదను కానీ అందరుూ ఉన్నప్పుడు అందరిక వేయాలని చెప్పి అనిందనుకో ఎందుకు అట్లా అని చెప్పినేను వేసుకోవచ్చు అంటే ముందు పోయా ఎయిట్ థర్టీ కట్ట పోయి ఉంటే ఆమె వేస్తది ఎందుకంటే ఆ నుంచి వచ్చ దోశలు అయిపోతాయి కదా అప్పటికి ఇంకా కానీ ముందు పోయినానా మళ్ళీ ఆ రోజు నువ్వు ఇంటికి పోయినవు చూడు తర్వాత రోజే మాకు దోశ పెట్టినారు అయితే ఆ రోజు ఏమైంది ఆమె టూ ఈ గిరిజక్కను తీసుకురమంటే ఆంటీ ఉంది అంటే ఎవరికి కాాలంటే వాళ్ళే వచ్చి తీసుకెళ్ళాలి అని చెప్పింది అంట ఇంకా ఈ పాప వచ్చి ఇది లాగిన్ చేయమని చెప్పి నైట్ ఇచ్చిపోయింది ఎయిట్ థర్టీకి అ ఇ నేను లేస ఎయిట్ కే లే బ్రష్ చేసి ఎయిట్ థర్టీకి దాన్ని లాగిన్ చేసా ఆ పాపని ఏం చెప్పింది ఎయిట్ థర్టీ కల్లా కరెక్ట్ గా నీకు వాళ్ళు అటెండెన్స్ వేసేస్తారు ఫైవ్ మినిట్స్ లొ అని చెప్పింది ఆయన ఏం చేసినడు ఏ సరేలే అని చెప్పి నేను ఎయిట్ ట్వంటీకేమో కిందకి పోయినా పోతే లైన్ ఇంత ఉన్నింది చాలా ఉన్నింది
ఆ
ఇంకా మల్లీ పైకి వచ్చి మళ్లీ టైమ్ అయిపోతది ఏమో అని చెప్పి మళీ ఎయిట్ థర్టీ కి లాగిన్ చేస్తే ఆయన ఎయిట్ ఫార్టీఫై కేస్తా అటెండెన్స్
ఉం
అబ్బా ఎందుకులే మళ్ళీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ కి మళ్ళీ ఆమె ఆయన అటెండెన్స్ వేసే మళ్ళీ నైన్కి మళ్ళీ నాక వేస్తుంది అవిమి
ఆ
కిందకి పోయేది ఇంకెట్లాగో ఫస్ట్ ఫస్ట్ ఇద్దరు ముగ్గురు ఉన్నారా
ఆ
నేను ఫోన్ తీసుకోని పోయినా టైం చుసుకోవడానికి అబ్బా అప్పుడు నాకు కోప్ వచ్చింది చూడు ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకొచ్చి పైకి వచ్చి అటెండెన్స్ వేసేసి తర్వాత తిన్న
మాకు అమె నైన్ వేస్తదా ఎయిట్ థర్టీకి కూడా జాయిన్ చేపీచు చుకోదు నైన్ క వస్తుంది నైన్ క వేస్తుది మళ్ళ నైన్ థర్టీకి స్టార్ట్ చేస్తా అంటదా ఎయిటికి లేసేది బ్రష్ చేసినమా స్నానం చేసినామా ఆహంద చేసినామా అటెండెన్స్ చేసినాం మళ్ళీ అయినది క్లాస్
మాకు ముందే చెప్పేసింది నైన్కి స్టార్ట్ జాయిన్ అవ్వండి మీరు అని కాబట్టి నైన్కే నేను స్టార్ట్ అయింది నైన్ తర్వాత ఆమె టైమింగ్స్ చెప్పేసింది అనమాట అటెండెన్స్ నైన్ టు నైన్ థర్టీ ఏ టైం కన నైన్ థర్టీ లోపు వేసుకుంటుంది మనం ఏ టైంలో వేసుకుంటది తెలియదు కాబట్టి ఆ అర గంట ఉండాలి ఖచ్చితంగా మళ్ళీ ఈవినింగ్ ఏమంటే త్రీ థర్టీ టు ఫోర్ ఆ ఆరగంట కాల్లో ఉండాలి ఉమ్ ఉం ఉం
తే ఇంకా మాన్యుల్ గా
మాకు అసలు మ్యాన్యువల్గా ఏది తెలుసా అవునా అంటే మొన్న ఎవరు అడిగితే నెట్వర్క్ ఇష ఇప్పుడే వచ్చిందంటే సాయంత్రం వేసుకోని చెప్పేసి మొహమాటంగా ఉం
కొందర ఏయిర్లే